ఏం చేస్తున్నర్ తిన్నవారా?
తిన్నానక్కా నువ్ తిన్నావా?
నేను గూడ తిన్నా ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో, ఈ ఏండ కాడానికి ఏం తిన్నా తినాలనిపిస్తలేదురా ఫస్ట్.
అవునక్క ఎండ బాగా కొడుతుంది కదా.
ఆ ఎండెలకి ఏమన్నా చారుతోని తింటే బాగుండు అనిపిస్తది, కానీ చారు ఎంతసేపని తింటాం కొద్దిగా తింటాం మీగతాది తినలేం కదా.
ఆ వేడిపోవాలండే చేయాలు కూడా అర్ధం కావట్లేదు అక్క
మరి గోరంగరా ఈ ఎండకి బాగా మోషన్స్ కూడా అయితున్నాయి
మోషన్స్ అన్నం సరిగ్గా పడట్లేదు
ఆ అదే కదా ఏం తినలేకపోతున్నాం తిందామంటేనే తిన్నాకనేమో ఇట్లా అయిపోతుంది కా ఎట్లా అయిపోతుందండి ఏమో మనకి బాడి బాగా నిీరసించినట్టు ఏమో అయిపోతుంది
ఇదే పొద్దున్నే ఏం చేసావు అక్క ఏ పనులు ఇ చేసినావు
ఇయాళ పొద్దున్న లేగిసిన కాడ్ నుంచి పనులే జరిపోయినారో నాకు అసల
ఏమేం పనులు చేస్తావు అక్క నువ్వు
ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటారా అమ్మ అమ్మాయి వాళ్ళు పొలానికి పోతారా ఇంట్లో నేను అంటే ఉంటా కాకపోతే ఇప్పుడు ఇక్కడ హాస్టల్కి వచ్చేసినా కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని పనులు నేనే చేసేదాన్ని పొద్దున్నే లేవ్వడం స్టార్ట్ చేసినాక ఊరికే వాళ్ళం ఊకి కల్లారు జల్లేే వాళ్ళం ఆవు పెడనా లేకపోతే బెర్రపెడయిన తీసుకొని కల్లారు జల్లి ముగ్గు పెట్టాలి ఆ అలకా అల్ అలే క్కడం ముగ్గేయడం తర్వాత మల్ల అంట్లులన్నీ బయట్ వేసుకు కుంటా అంట్లు దోముతా కడిగేస్తా అంతలో పుఅమ్మాయి పాల్ రింగ్ పాలు పింతది న్ మనకి పాలు విన్ డోచ్చు కాని మనం పిండ్
మనకు మనం పిండడం రాద అక్క అది గట్టి ఉంటది కదా గట్టి రావాల్సి వస్తది మనకేమో అంత బలం ఉండేదా య్ వాళ్ళకి బాగుంటది అప్పుడు తిన్న ఆప్పుడు కి అప్పుడు తిన్న ఆప్పుడుకి చాలా తేడా ఉంద అక్క
అవున్రా అందుకని ఇంకా పొద్దున్నే పాలు విండి పాలు విండి అమ్మ తీసుకొచ్చి చాయ్ పెడతుంది లేదంటే నేనే అంట్లు దోముకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చాయ్ పెట్టేసి ఇంకా అమ్మ అప్పటికి కూరగాయ లేదు ఒకటి కట్ చేస్తది లేదు అంటే అన్నం పొయ్య మీద పెట్టుకుంటే నన్ను కూరగాయలు కట్ చేయమని చెప్తాది
కొంచెం ఏదో ఒకటి సహాయం చేయాలక్క లేకపోతే అమ్మ ఒక్కతే ఎన్ని పనులు చేస్తాది మనం కూడా చేయాలి కదా
అందుకే కదరా ఇంటికి వెళ్ళినప్పుడన్నా పొద్దుగురు వాళ్ళు పని చేసి వచ్చి మళ్ళీ ఇంటికాడ పని చేయాలంటే వాళ్ళకి ఒపిక ఉండదని నేను ఏదో ఇకా తోచినంత ఇంకా మార్నింగ్ కొద్దిగా పనులు లేచినప్పుడు వాళ్ళకి తగ్గించి ఇంక నేను చేస్తా ఇట్లా పా అన్నం పెడుతది అమ్మ కూరని ఇంకా కూరగాయలు కట్ చేసి ఇవ్వగానే కూరగాయలు కట్ చేస్తా చేవంతది కూర అవన్నీ చేస్తుంటే నేను పోయి ఇంకా బట్టలు ఉతికేస్తా
నీకు కూర వండ వండడం వచ్చా అక్క
అ వచ్చు రా అంటే అమ్మ అంత మంచి చెయను కాకపోతే ఏదో అమ్మలో సగంవంట చేసినావా అంతే
ఈ రొట్టెలు అలాంటివిమైనా చేస్తావా అక్క
ఖచ్చితంగా రొట్టెలు చేస్తారా నేను కాకపోతే అమ్మ బాగా చేస్తా త్తదిరా నేను చేస్తే అవి లడ్ లడ్డుగా వస్తాయి అమ్మ చేస్తే మాత్రం చన్నగా పల్చగా బాగుంటాయి తింటా ఉంటే తినాలనిపిస్తది
ఇను రోజులు మనం సిటీలో ఉంటాంగా అక్క మనం ఇంటికి పోయేటప్పుడు కూడా వాళ్ళకు కొదం బ తగ్గితే బాగుంటది
అవును రా నువ్వు చేస్తావారా
నేను చేస్తాను అక్క నేను రొట్టెలు అవన్నీ నాకు కూరలు వండడం అయితే రాదా అక్క ఈ రొట్టెలు పొద్దున్న్ నుంచి ఏదో ఒకటి పనులు చేయడం పొద్దున్న లేచి అంట్లు తోమడం ఆ అన్ని అన్ని చేస్త తన్నా అక్క ఇల్లు ఊపడం మొత్తం బట్ట బట్టలు కూడా నేనే ఊతుకుతా మా బాబాయి వాళ్ళు మేము ఇద్దరం కలుసుంటాం మా బాబాయ్ వాళ్ళ పనులు కూడా నేనే చేస్తా.
ఓ మీది ఉమ్మడి కుటుంబమ్ అయితే ఎంతమంది ఉంటారు రా
మేము మొత్తం తొమ్మిది మంది ఉంటాం అక్క
ఓమ్మో తొమ్మిది మంది బట్టలు, సామాను, తినడం, కడగడం అంటే.
కష్టమే గాని మన్ పోయేదే కొన్ని రోజులు అప్పుడే పనులు చేస్తాంగా. చేసి రా వస్తే ఏం కాదు. వాళ్ళక్ గూడా కొంచెం పనులు తగ్గుతాయిగా అక్క. అలా కూడా ఆలోచించాలిగా మనం.
కూడా కరెక్టే గాని అయితే మీది ఉమ్మడి కుటుంబమా బాగుంటదిరా అసలు. ఉమ్మడి కుటుంబం. అందరూ తల ఒక పని చేస్తుంటే. ఆహ్ ఒకళ్కి గావాలన్నప్పడు ఫోన్ చేస్తుంటారు. ఆ ఈది మనక్ చేత గాకపోయినా వాళ్ళు చేసి పెడ్తారు. వాళ్ళకి చేత గానప్పుడు మనం చేసి పెట్టడం. ఉమ్ బాగుంటదిరా అసలు.
ఉమ్మడి కుటుంబమే చాలా బాగుంటాదక్ కా
ఉమ్మడి కుటుంబ్
ఇప్డ్ ఇప్పుడు కొన్నీ కుట్ కుటుంబల్యితే మా లెక్క అయితే ఎవ్వరు లేరాక్క. ఆ డిఫ్రెంట్గున్నారు. ఎవరు కలిసి లేకుండా
ప్పడికి ఇప్పడికి చాలా
చాలా
ఎవర్ది వాళ్ళు చూసుకుంటున్నారా. ఈ రోజుల్ల
అవున్ ఇంకా
అవున్రా ఎవర్ స్వార్థం వాళ్ళలాగానే ఉంది. అంత ఎవరు కె ఎవరు ఉండరు మీ అట్లా మీలాగా ఉండ్లంటే కొద్దిగ్ ధైర్యం కూడా ఉండాల. మీలాగా ఉండాలంటే ధైర్యం కూడా ఉండాలి. అన్ టే బడ్జెట్ గూడా ఎక్కువ అవుతుంటది. అయినా అందరు కలిసి చేసే పన్లల్లో దానికి దీనికి
దానికి అవున అక్క చాలా సంబంధం లేకుండా ఉన్ టాయ్
కానీ బావుంటది. లైఫూ ఉమ్మడి కుటుంబంలో పు పుట్టి, పెరిగిన్ దానికి. నార్మల్ గా ఒక్కల్లె ఉండి పెరిగిన్ దానికి చాలా
చాలా తేడా ఉంటది. మనము పెద్ధోళ్ళన్ చూస్ సి చాలా నేర్చుకుంటాం అక్క. ఎలా ఉండాలి ఏ ఎలా చేయాలి. ఎవరితో ఎంతవరక్ మాట్లాడ్ డాలి అవన్నీ ఫ్యామిలీస్ లో చాలా మందితో కలిసి పెరిగిన వాళ్ళకే తెలుస్ స్తది ఒక్కల్లె ఇప్పుడు ఇప్పుడున్న ఏ టౌన్ లో అయితే అమ్మా నాళ ఇద్దరే ఉంటరు ఊ పిలలేమో వాళ్ళ పనిలు పోతారు వాళ్ళకు ఇవరు తో ఎలా ఆట్లాడాలి ఏం ఉండాలి అవి ఏం ఉండవక్క అప్పుడు వాళ్ళు ఈ సమయంలో ఎలా బత్కాలో కూడా తెలియదు వాళ్ళకు కు ఫస్టు మట్లాడం కూడా రాదక్క
అవును డ్రాన్ నిజమే అది మరి ఇట్ల అయితే కష్టం అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు సమాజం ఏమైపోతుందంటే అందరు కష్టపడాలి అందరూ సంపా అందరు సంపాదించసి వాళ్ళ కొడుక్కు కుర్తు ఇలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇలా నడుచుకున్నారు పెడ్ వాళ్ళతో అన్న విషయాన్ని మర్చిపోతున్నారు
అవును ఈ పనిల మీద పెట్టేస్ శ్రధ పిల్లల మీద పెట్ పెడితే బాగుండదు అక్క కొంచెంమైనా వాళ్ళకి కొంచెం సండే అయినా వాళ్ళకి టైం ఇవ్వాలి ఇప్పుడు సండే కూడా టైం ఇయ్యట్లే పేరెంట్సు
అవును ర సండే నే ఎక్స్ట్రా వర్క్ అని ఎక్స్ట్రా డ్యూటీ అని ఏదో ముందు ముందుకు పోదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా వెనుకబడిపోతున్నారు వి
సంపాదించేదే పిల్లల కోసం అక్క
అర్థ అయితలేదు ఎంత ముందు ఆ పోతున్నారు వాళ్ళ కోసమే టైమ్ ఇవ్వలేకుండా పోత్
వా ఆ వాళ్ళ కోసమే టైమ్ ఇవ్వాలి కదా సండే అయినా ఇయ్యలాక వాళ్ళకు పేరెంట్స్ మంచిగా వాళ్ళతో ఎక్కడైనా బయటికి తీసుకుపోవాలి వెదర్ ని మొత్తం చూపియాలి సమాజం ఇలా ఉంటదిరా ఇలా వాళ్ళతో ఎలా ఉండాలి ఇలా చేయాలని వాళ్ళ కొంచెం టైమ్ ఇవ్వాలక్క వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు మంచిగుండరు
అవును ఎలా పెరగాలో తెలుస్తది ఇగో వీళ్ళతో ఇలా మాట్లాడాలా వీళ్ళతో ఇలా ఉండాలా అనే వాళ్ళకి అర్థం ఐతది కానీ నువ్వే వాళ్ళకి టైమ్ స్పెండ్ చేయకపోతే ఇంకా వాళ్ళు ఎవరి చెప్పుకుంటరు ఏం చేస్తారు
అసలు వాళ్ళ బాధ వాళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు అలా ఉంటే
ఇంక వాళ్ళకి మాట్లాడానినికి ఎవరు లేనప్పుడు ఇంకెవరు చెప్పుకుంటారు
అవునక్క
ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నట్టు ఇప్పుడు మనం ఉండలేకపోతాం రా ఖచ్చితంగా ప్చ్ ఇప్పుడు ఏంటంటే మనం చదువు జాబు అని మనం పోతున్నాం ముందుకు గాని అదే మన అమ్మనాలు మన కోసమే వాళ్ళ మనకు ఒకవేళ జ్వరం వచ్చిన వాళ్ళ పనికి పోకున్నా మనం కోసమే ఉండి అన్ని ఏసి పెడతారు కానీ ఇప్పుడు మనము మనకి పిల్లలకి జ్వరం వస్తే ఇక్కడే వదిలిపెట్టి ఎళ్ళిపోతం ఎక్కడికైనా
అవును ఎంత జ్వరం వచ్చినా మాకు జాబ్ ఉంది దానికి పోకపోతే తె మా మేనేజరో ఎవరో ఒకలు తీసేస్తారు మళ్ళీ మాకు జాబ్ మీదే మొత్తము వీళ్ళక ఏమైనా ఏం కాదు వీళ్ళకు మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంజక్షన్ ఏ ఏయించచ్చు అలా ఉన్నారు వాళ్ళు
ఆ అదే ముందు ముందు పోతున్నాం ముందుకు పోతున్నాం అనుకుంటున్నాం కాని మనమే చాలా వెనుకబడిపోతున్నాం ఆ ముందులోనే చాలా వెనకుంటాం మనం
ఇలాంటీవి ఎన్ పిల్లలకి టైమ్ ఇయ్యాలక కొం జమేనా
అలల్లకింకా టైం ఇవాళ్ళ వాళ్లకి ఏమైతుంది ఏం జరుగుతుంది పక్క వాళ్ళు ఎలా ఉన్నారు మే అన్నీ తెలుసుకోవాలి ఏం
ఈ మధ్య వాళ్ళ బాధ ఎవ్వరికి
చెప్పుకొలేక పోతున్నది చిన్న పిల్లలు
ఈ మధ్య వాళ్ళ బాధలు ఎవరికైనా చెప్పుకోవాలన్నా లేదక్క వీళ్ళు చెప్పుకోకుండా ఏం చేస్తున్నారంటే మొత్తం బాధ వాళ్ళ దాంట్లోనే మొత్తం పెట్టుకుొని ఎంత ప్రాబ్లం వచ్చిన లాస్ట్ కి సూసైడ్ చేసుకుంటారే అంత స్థాయికి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకుంటున్నారు
అదే కదరా బాధ మళ్ళా ఒత్తిడి చెప్పుకోడానికి మనుషులు లేక ఆగిపోవాల్సి వస్తుంది
అవును నాలుగు నాలుగు గోడలకి చెప్పుకోవాల్సి వస్తు
అదే మనం కూడా వాళ్ళకి కొద్దిగా టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీ అయితారు అయిపోతారు
అవునాకా ఏంటో ఏంటో
కానీ ఇలా అంటన్నాను కానీ మీ పిల్లల్ని నీకు పుట్ట పోయే పిల్లలు సరిగ్గా చూసుకో
నేను చాలా మంచి చూసుకుంటానక్క వాళ్ళకి టైమ్ ఇస్తా ఫస్ట్ ఎలా ఉండాలో నేర్పిస్త అలా ఉంటాం
పెద్దలు నడుచుకోవాలి నేర్పిజయ అమ్మ ఇంకా ఉండ బాయ్
సరే అక్క బాయ్